డి
ఉ ఆ రో ప్రసంతంగ ఉంచలేదండి అసలు నాకు అసలు ఘోరం అనిపించిందండి అసలు దర్శనానికి కూడా వా తిరుగువర రోజు ఒయిన అంతేనండి
మేమ్ గూడ అత్తే ఊ అంటే ఇప్పుడు ఎవరిది వాళ్ళే ఎవరిది వాళ్ళే చేసుకుంటారు కదా మరి ఉన్నది. ఒక్కదానివే కదా చేసుకుంటే మనసు శాంతి చేసుకుంటే ఎందిఅండి.
ఏంటంటే వాళ్ళలకు బియ్యం పోసాను పోస్తు పోసా అన అని మొక్కేసరికి అట్లా కొంచెం వేరే వాళ్ళ దగ్గర మంచినే ఉంటారండి. ఇంట్లో వాళ్ళ దగ్గరనే కోపం.
మన గట్లా కలిసి ఉంటేనే గట్ల గొడవలు వస్తాయండి. దూరం ఉన్నోళ్ల మీదనే ప్రేమలు ఎక్కువ ఉంటాయి. ఏం చేయకుండా అట్లనే ఉంటది గాని.
ఉమ్మ్.
ఉమ్ దగ్గర ఉన్న
నీమ అంటేనే మా ఇంట్లో ఇంటి పెద్దకు. మేమంటే నచ్చదండి మీకు. ఒకఊరికి వచ్చి ఇన్ని రోజులైతుంది. వస్తుంది కాని ప్రశాంతంగా ఉన్న ఉన్నదండి అవకు.
ఉమ్. కాదండి మరి మరి ఆహ్. ప్లేస్ లో మీరుండి మీ ప్లేస్ లో ఆమెను ఉంచకపోయింరు మరి.
అట్లా ఉండదు కదా.
ఇప్పుడు ఉండదంటే బాగాలు చేసింరు కదా దేని దానికి.
ఉమ్. అది సిచ్యువేషన్ వచ్చినప్పుడు మళ్ళ గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటదండి. చెయ్యని ఎన్ని రోజులు చేస్తారు. నా మీద ఎంత అయినా గాని పెట్టనోళ్ళది ఏం ఉండద అండి. పెట్టిన వాళ్ళే మళ్ళా ఏం లేని దగ్గర దాని దగ్గరికి మళ్ళీ కాలు పట్టుకొని వస్తారు. వస్తారండి ఆహ్ ఒక.
పెట్టిపోయానమాట ఓళ్ళంత పులుపు చూసింది అన్న శాస్త్రం ఉంది కదండి.
హుమ్మ్. మాటలు అనరాదండి మాటలు అన రాదండి బొంక రాదండి మాకు. ఏదన్నా ఉంటే అనుడా పడుడా. వాళ్ళతోని సంవత్సరం రెండు సంవత్సర దాంతో మాట్లాడను పో. పోవడమా అంతే అండి ఉమ్.
అట్లా నడుస్తదండి వాళ్ళది మరి.
వాళ్ళు మీదికి మనతో మంచిగా మాట్లాడుతున్నారు. వేరే వాళ్ళు చెప్పేది మంచిన చెప్తున్నారండి కబుర్లు.
ఉమ్
ఉమ్ ఇప్పుడు నేను లేకపోయేసరికి ఎన్ని ఉంటే మాత్రం వాళ్ళ వరకే చల్లుకుంటార అండి. నేను లేకపోతే మాత్రం అంతట చల్లేస్తారండి. మరి ఇప్పుడెట్లా చాతన అవుయితుందాండి. అప్పుడు చాతగాంది బయట పనికి అయితే చాతన అవుతుంది కాని అలుకు ఇడ అలు వెళ్ళడానికి ఇవి ఊడవడానికి చల్లడానికి చేత కాదు కదా అండి. బయట పనికి అయితే చేతన అవుతుంది కదా అవి డబ్బులు వస్తాయి ఇవి డబ్బులు రావు కదా. మరి దీపాలు ఎందుకు ముట్టించడం అండి అట్లా మరి.
మొక్కు మొక్కు ఉన్నది కదా.
ఉమ్ అలా చేస్తారండి మనుషులు ఉన్నప్పుడు ఓ లాగా మనుషులు లేనప్పుడు ఓ లాగా ఉంటారండి. ఇప్పుడు మంచిగానేది మంచిగా నాలుగు గంటలకు ఐదు గంటలకు లేసి అంత పని చేసుకొని అన్నం కూర వండుకొని వెళ్తున్నారండి మరి నేను ఉన్నప్పుడు ఇట్లా అన్నం కూర వండుకొని వెళ్తారు. ఎందుకండి మరి దీపాం ముట్టిస్తారు. కదా అంత మంది ఊడ్చుకుని చల్లుకొని పోతారు కదండి.
అప్పుడు మీరు. ఉన్నారు కదాండి.
ఇంక మీ వెనకట మాదా వాళ్ళదా అండి ప్లేసు వెనుకటి నుంచి పాతకాలం నుంచి వాళ్ళదా నాదా.
అట్లా ఉండదు కదండి మనిషి ఉన్నప్పుడు ఉన్నట్టే ఉంటది లేనప్పుడు లేనట్టే ఉంటది.
ఉ లే ఉన్నప్పుడు ఉన్నప్పుడు కూడా అట్లనే ఉండాలండి ఉన్నప్పుడు ఓగలాగా లేనప్పుడు ఓగలాగా నటించద్దండి. నటించుడు కూడా రాదండి నాకు అట్ల వాళ్ళకచ్చినట్టు.
నటించే వాళ్ళకే సాధ్యం నటించుడు.
అ వాళ్ళకు నాలాగా ఉన్నదండి నాలాంటి ఎంత మంది ఉన్నారు కానీ నన్నుట్లా ఆట ఆడిస్తారు కాబట్టి వాళ్ళకు కూడా నా అది తాకుతది బాగా ఎప్పటికప్పుడు
రా అల్లాకు లేరు కదండి. మరి
నీ ముందే ఇంట్లో అంటున్నా ఉన్న వాళ్ళకి
గాల్లనే అంటున్న నేనుకూడా
ఆ
బిడ్డ కే కదా డైలాగ్ గొట్టేది.
లేదండి కాదు మా ఆంటీ గారికి కొంచెం ప్రవర్తన అనేది వేరే ఉంటది కదా బిడ్డనోలాగా క వచ్చిన కోడళ్లనోలాగా చూడడం బిడ్డ బిడ్డ ను ఒగలగా చూసి కోడల్ని ఒగలగా చూస్తే అది ఆయవన్న కన్న తల్లి కాదండి.
అదేంటండి బిడ్డను కోడల్ని ఒక తీరు చూస్తారండి ఎవ్వరు చూడరు అట్లా అస్
ఊ చూడండి ఎందుకని మర
కాపోతే ఆహా బిడ్డను చూసుడు వేరు కోడల్ని చూసుడు వేరు కాకపోతే కానీ వచ్చిన కోడల్ని సమానంగా చూసుడుగావాలి ఫస్ట్
ఆ బిడ్డలాగా సమానంగా చూశుడు కావాలి అంటే మరి వాళ్ళు కూడా వాళ్ళ బిడ్డ బిడ్డలు కూడా ఒక ఇంటి కోడల్లు అయితున్నారు కదా మరి వాళ్ళను వాళ్ళు అట్ల అనర
ఎట్లా అయినా ఎవ్వల కడుపు తీపు వాళ్ళకే ఉంటదండి. ఎంత కోడలే కానీ ఎవ్వరైనా కానీ
ఊ
ఊ కోడల్ది కోడలికే ఉంటది బిడ్డది బిడ్డకే ఉంటది కాకపోతే కాని వచ్చిన కోడండ్లను ముగ్గురు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు కాబట్టి ముగ్గురుని సమానంగా చూడాలంటే చూడలేరు వాళ్ళ ఒక్కరి మీనే కొట్టుకుంటది. ఎన్ని చేసిన ముగ్గురే కానీ ఇద్ ఇద్దరే
ఎప్పుడన్న కలిసిందా అండి మాఆంటీ ఈ మధ్యలో
నాకు అసలు కంటికే కనపడదండి.
ఆ దయ్యాలని బీకుతారు కదండి. దయ్యాలని పిక్తారు కదా కనపడరు.
ఎప్పుడో ఒకసారి మీ మామ కనబడతడు కానీ ఆమె అస్సలే కనబడదు
మా తాదానే అడుగా రాండడి
తాత కనవాడతారుగారు ఏమనండి
ఇట్లా పెే ఇల్ళలు కదా అని అడగర్లా అండి
అడగాలలాఅండి
ఆ అడగలరా అడుగుతారా అండి ఎప్పుడున్నా అంట అని
అడ అడగర అడగలి కూర్చొని మాట్లాడేంత టైం ఏం లేదు నేను కూడా అడగలేదు ఆ ఇక మనం ఒకట అంటే దానికి ఇంకా రెండు ఎక్కువ కుడతానే అండి మాటలు కూడా
ఆ
ఆకాది బాధ అనిపిస్తుంది అసలు మనం ఏదైనాో స్టేట్గా మాట్లాడతాం కాకపోతే వాళ్ళు నోరు జాారితేనే మనం జారాతం కాని ఏది సడన్గా అయి తనం కదా
అవునాన్ని
ఘోరవం జరిగిపోతుందండి అసలు ఒకటికి ఇంకొకటి ఉండడం అంటే అది పద్దతి కాదు కాని ఇప్పుడున్న జనరేషన్ కాట్లనే ఉన్నది ఒకటికి నాలుగు పుట్టుడు
అవునండి
అనేది ఒకటి చేసేది ఒకటి నడిచేది ఒకటి ఏ అడిగి తున్నది ఏం చేద్దామండి అ ఎట్లా ఎద్దాం ఏం కథ
గుంజేడు పాకాలకు వెళ్ళిలా అండి మీరు
ఆ
గుంజేడు పాకాల అనేది కాడికి వెళ్ళాడంండి కొత్తగూడెం పాకాల
పోలేదాండీ నేను అటు గుంజేడు పాకాల కాదని గుంజేడు ముసలమ్మ దగ్గరక అయితే వెళ్ళినామండి
గద అండి ఆడి
అరే మీరు వేరే గుంజేడు పాకాల కొత్తగూడ అంటారు
అటే ఉంటది కదండి ఊర్లో అటే ఉంటాయి కాబట్టి అడుగుతాను అక్కడ ముసలమ్మ అంటే ముస ఒక గుంజేడు పాక అదే గుంజేడు ముసలమ్మ అంటే అక్కడ దేవత ఉంటదట కదండి జాతర జరుగుతు పెద్ద బావి ఉంటదట ఆ బావి ఏదో బాయి నీళ్ళు పోసుకొని స్నానం చేస్తే ఒక ఐదో మూడో బకెట్లు పోసుకుంటే ఏమన కోరుకోన్నది నెరవేరుతుదట కదాండి
అవునా అంటే హే మేము ఆ వెహికల్ పట్టుకొని వెళ్ళినామండి వెహికల్ పట్టుకొని వెళ్ళి ఇక్కడ మన వేములవాడకు కొండగట్టుకు ఆటు పోతే కొరివి ఏ ప్లేస్ ఇవి మూడు తిరిగి వస్తా ప్యాంట్ అంటే గుంజూడు ముసలమ్మ కూడా దారిలే ఉంది కదా పోదామా అని అన్నరండి అంటే నేనెప్పుడు చూడలేదు పోదంపా చిన్నమ్మా పోదంప అంటే మా చిన్నమ్మా వాళ్ళు తీసుక పోయిర్రు అన్నట్టు మమ్ముల్ని పోదం పా ఒకసారి చూసి వొద్దమ్ దగ్గరనే అంటుర్రు కదా పోయొద్దం ప అంటె ఇక పా రాదుల్లి పోయొద్దాం అని పోయినం అన్నట్టు అప్పుడు జాతర గీతర ఏం లేదు మామూలుగనే ఉన్నది అగ్గ్ తే చూశొద్దాం అనిగ పోయినాం పోతే మొ మొత్తం చెట్లే అండి చెట్ల నీడకు మంచిగ సల్లగుంది చెట్టు నీడకు బండి ఆఫ్ చేసుకున్నాం బండి ఆఫ్ చేసుకొని మంచిగా ఇగా ఇగ అప్పటి దాకా చికెన్లు రోజు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం చికన్లే గ్యాస్ వేసుకొని పోయినాం ఇగ ఊక చికను చి కెను చికెను తినలేక యాష్టకు వచ్చిందండి ఈ చికెన్ దినాలంటె దినబుద్ది అయి తలేదు ఏదైనా పప్పు అన్న ఏమన్నా వండుకుందామని పప్పు ప్లాన్ చేసిన ఫస్ట్ ఇగ ఆడికిపోయినాం ఆడికి పోతే పెద్ద బావి ఉన్నది ఆ బావికి చుట్టూ గిరికలు ఉన్నాయి ఇగా చుట్టూ బకెట్లున్నయి వాటితోటి ఏం చేసినం ఇగ నీళ్ళు అందరం చేదుకున్నాం నల్లాలు ఉన్నాయి ఇటు బావి ఉన్నది ఈ రెండిటి ఏం చేసినా బాయిల నీళ్ళు పోసుకోవాలని అంటే బాయిల నీళ్ళు సుత్తే సల్లగా ఫ్రిడ్జ్ లోపెట్టి ట్టున్నాయండి నీళ్ళు ఈ ఎండకే పోయినం మళ్ళ మంచి మట్ట మథ్ ధ్యానమే పోయినాము కానీ ఆ ఎండకయినా నీళ్ళు సల్లగా ఉన్నాయి ఇగ మేము బట్టలు తీసు కపోలే అయితే ఇగ స్నానం ఖచ్చితంగా చేసే దేవుని కాడికి పోవాలన్నరు అంటే ఇగ ఏం చేసినాం అంటే ఆ అట్లనే ఆ మూడు బకిట్ల నీళ్లు పోసుకున్నాం ఇగ డ్రెస్ చేంజ్ చేసుకోకుంట డైరెక్ట్ తడి బట్టల తోటే పొయి దర్శనం చేసుకున్నాం అన్నట్టు
హ్మ్
ఇగ జనాలు అంతగానం ఎక్కువ ఏం లేరు మామూలుగానే ఉన్నారు ఎమ్మటె పోయినం చేసుకున్నం అందరు అక్కడ కోళ్ళు కోసుకుంటారు ఇక్కడ నీళ్ళు పారడానికి ఓ ఒర్రె ఉన్నది అది ఎప్పటికి సల్లగా చెట్టా నీడ నుంచి మంచిగ ఒర్రె నీళ్ళు వారుతాంది ఇగా దేవునికి నూనె పోస్తారా నెయ్యి పోస్తారా అనుకుంటా అక్కడ ప్లేట్ల పెట్టి అది అమ్ముతారు పది రూపాలు ఒక్కో ఒకటి చిన్న చిన్న కుండలల్లో పోసి స్తార్రు అంటె దేవునికి పోసుడ అట ఇగ పోషినాం దర్శనం చేసుకున్నాం వచ్చినాం ఇగ పప్పు లా వండుకున్నాం తిన్నాం కాసేపున్నాం అక్కడ ప్రసాదం గిట్లా అమ్ముతారు ప్రసాదం తీసుకున్నాం ఆ తిన్నాం పోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాం ఇక పోయి తిని ఇగ సాయంత్రం సేపున్నాం చెట్లా కింద సల్లగ ఉన్నది మంచిగా అక్కడే ఉన్నట్టే సేమ్ అక్కడ కొమ్మడి పెల్లి దగ్గర ముక్కుడు పోశమ్మ అని ఉంటది దివ్య రోజులమంటే స్ స్పెషల్ గా వచ్చినమా అనుకున్నా నేను కానీ తీరా అక్కడ పోయి చూసినంక మొత్తం కోమటపల్లిల ఉన్నట్టే ఉన్నది సేమ్ కాకపోతే అక్కడ అక్కడ కూడా బాయి ఉం అక్కడ పోశమ్మ తల్లి నాగులమ్మ తల్లి అని ఉంటది ఇక్కడ గుంజూడు ముసలామా అది అరే సేమ్ టు సేమ్
అయిపోయిందండి అయిపోయిందండి కాలు